హలో అన్నా తినేత్తాను
హలో
హలో హలో అని అంటా నువ్వు
అన్నా హలో అనకుంటే రాట్లేరా ఇని ఇనపడదు ఆ చెప్పు భయ్య డ్రాయింగ్ ఎత్తద నీకు ఏం లేదు తిని పండుకుంటా పనుకుందామ నుకున్నా నువ్వు వచ్చి ఫోన్ చేసినవ్ లేకుంటే పనుకుంటను
ఆ ఆకాషన్న పిలిచిండు అందుకే వచ్చినా ఇంకా నీకే యూజ్ కాదు ఇప్పుడు
క్రికెట్ ఆడిర్రు వాళ్ళే
సాయంత్రం ఇంకా ఐదు వత్తయి నీకు
ఆఫ క్రి ఆ క్రికెట్ ఆడ క్రికెట్ ఆడలే మరి నిన్న
ఎవరు నేనా
కాదు మీ స్కూల్ ఎప్పుడు మళ్ళ కాలేజ్ ఎప్పుడు హాలిడేస్
అళ జూన్ ఫస్ట్
జూన్
ఫస్టు
జూన్ ఫస్ట్ కా అరే ఎగ్జామ్స్ అయిపోయినయి కాదు
ఆ హాలిడేస్ మరి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫిఫ్త్ మధ్యలో రిజల్ట్ వత్తది
ఊహూ హ్మ్ మ్మ్ ఇంకా రెండు డేస్ లో రిజల్ట్స్ ఇంకే మంచి చసిన
మంచిగానే రాసిన
మనిష్ అన్న పాస్ అయితవ అన్నీ
ఆ
పాస్ అయితవుగా
పాస్ అయిత కాన్ఫిడెన్స్ వ పక్కనే ట్రెవల్
ట్రావెలర్స్ మీకు దగ్గరనేనా
ఆ
ఉమ్ నడుచుకుంటా ఎక్కడ నువ్వు ఏ ఇప్పుడు ఎక్కడా
ఆ
ఇక్కడ ఏ హాస్టల్ నువ్వు వరంగల్లో కదా మార్పూ ఇరా
ఆమ్ బంగ్లా
బంగ్లా మరబడు బంగ్లా ఇంకేం చెత్తాన్నావ్ మరి
ఏం లేవు ఎంపిసి
ఎంపిసి ఆ మ్యాథ్స్ ఫస్ట్ క్యూస్షన్ ఏంటి అ ఆ చేయలా
అర్ధం కాలా
మ్యాథ్స్ ఏ లా ఫస్ట్ క్యూస్షన్ ఏంటి
ఆసిలియేషన్ ఆ
ఉమ్ కాన్డెషన్
గుర్తులేదే నువ్వు గుచ్చి గుచ్చి అడుగుతున్నావు అని ఇన్ ఫాక్ట్ ఎట్లా గడిచిపోయింద్రా నేనే డౌట్ పడతానా ఎంత తొందరగా గ పోయిందిక
ఆ మూడు నిమిషాలు అయియందారా మన మాట్లాడమంటే
ఆ టూ అస్ ఐతాన్
ఆమ్
ఇంకేంటి ఏం కూర మీది
పప్పు
పప్పా ఒకే
ఆ ఇట్ల మాట్లాడితే ఎన్ని పైసలోతాయి
హండ్రెడు
ఒక్క ఫోన్ కు హండ్రెడ్ ఆ మ్
అవునాన్న
ఎప్పుడు పడుతై
ప్రాసెసింగ్ పడుతంది ఎప్పుడు పడుతదిో తెలువదు ఆడేమో ఫోర్టీన్ సెవెన్ టు ఫోర్టీన్ డేస్ అని పడుతంది
మ్
అన్ని డేస్ ఇవాళగుతరు ఆకాష్ అన్నకేమో వన్ సిక్స్టీ ఫోర్ ప్రాస్ సింగ్ అని పడ్డది నా త్రీ నైన్టీన్ ప్రాసెసింగ్ అని పడ్డది
వన్ సిక్స్టీ ఫోరా
వన్ సిక్స్టీ ఫోర్ అన్నది నాది త్రీ నైన్టీను
రే నాక్ కాలోతంది అగుర ఇగ
ఆ అన్నాన్న అన్న ని దండం పెడతానే ఇప్పుడు మధ్యలో వదిలేసి పోకు అవు ఇంకొద్దిగ అయితే అయిపోతది అగు వన్ మినిట్ హలో మాట్లాడాన్న ఓర్నీ హలో నియ్యవా వేరే కాల్ మాట్లాడుకుంటాండు ఏమని మాట్లాడాలే ఇప్పుడు ఏడున్నావు అంట అన్నా ఏందన్నా న్యాయమేనా అన్న ఇది ని మధ్యలోదిలేషి పోతానవ్ అన్నా హలో అబ్బబ్బబ్బబ్బ
నువ్ మాట్లాడ్రా అరే ఎం కదు మాట్లాడు రా నాలుగు నిమిష లు అయిపోయింది వీడు హలో
నప్పుడే నువ్వు ఆ కట్ చేసినవే
ఏం కట్ గాలే ఉంది
ఉందిగాన్ నువ్వు మాట్లాడకపోతే రాదన్న
మాట్లాడుతనగ ఇగ దా ఐదు నిమిషాలయింది గాని దా
ఆ
పది నిమిషాలయింది
అయిపోయింది ఇంకా టెన్ సేకంస్ ఉన్నా ఒత్తాన అయిపో చెక
మద్య